హలో హలో హలో ఏం చేస్తన్నావ్ కాలీ గా ఎందుకు కూర్చున్నావు
ఏం చేయాల ఇంకా నాకు రాదు డాన్స్ వెబ్ సిరీసా చూసుకోనానికి ఇంట్రెస్ట్ ఉండదు వెబ్ సిరీస్
ఇంకో మీ మీ పక్కనింటి అమ్మాయి నా పక్కన ఇన్ నా అమ్మాయి
నాకు నచ్చదు వెబ్ సీరిస్ ఐ డోంట్ లైక్ ఐ హెట్ వెబ్ సిరస్ ఆ తల సార్ తిడుతారు ఇప్పుడు వచ్చినాడంటే ఆర్ఎస్ కొని కూర్చున్నారు ఎ ప్రశాంతంగా
ఆ మాబి చూడు ఎట్టా కూర్చున్నాడో మాబి మాబి చూడు
అరుణ్ పిలిచేస్తా ఓకే ఓకే యూవర్ ఆఫ్ ది కాలింగు చేస్తా
నైట్ అక్క చానా బాగా మాట్లాడింది నాకు కూడ ఇనపరావట్లే కాల్ పడిందా వినిపడుతుందా
కోలా
హలో! ఎంతంటారు. హలో
హలో! హలో! హలో!
వినిపిస్తుంది వినిపిస్తుంది
ఐ యామ్ గోయింగ్ టు సంగ్నే
మా అత్త ఏంది అటుచూస్తుంది అట్నుంచి.
షి ఈస్ మై అత్త షి ఈస్ మై అత్త.
ఎవ
అత్తయ్యా వీడు అత్తా చూడు
చ అట్లుంటది ఉంటే
అత్తా
మ్యాథ్స్ నోట్స్ రాస్తున్నారు నేను మ్యాథ్స్ నోట్స్ ఎ రాయలేదు. ద ఆ చెక్ చేయని నేను రెండు రోజులు రాలేదని చెప్తా.
నువ్వు రాయాలి కదా ఎట్ నుంచి అయినా రా
ఇంకొంచెం సేపు రాస్తా
ఆ ఇంగ రాడ్లే తెలుసు ఈ గు నా ముందు నుండి అన్న తొట్టి ఏంది నా సయ్యర్ చూస్తుంది కురికేలాగా, నేను అమ్మాయినని చెప్పండి. అక్కడ నేను అబ్బాయిలా కొరికేలాగ చూస్తుందా
అ
ఎ నేనుకా తిరాణ దగ్గర నాకు తెలుసులే కానీ చెప్పక్కా అబ్బా
సరే ఎంత కాాల అందు కా బేల్ పూరీస్
ఆ
క ఇప్పుడది కామన్ మత్త నెం దసా పరిచ్చజ చ డేటా మొత్తం అయిపోతుంది, డేటా కూడా అయిపోయిందా? డేటా కూడా అయిపోయిందా?
ఆ ఆ అభి రేవ్ ఫో ఫైవ్ జీ
అభిది ఫైవ్ జీ
ఫైవ్ జీ ఏ ఇష్ట ప్రకారం అరేల్ అన్ని లోకులు దంగ మొఖం గాడు అడిగితే చెప్పలే అ హిట్స్పాట్ పాస్వర్డ్ కొనిస్తే ఫో నేనిది మేము చూసుకునేది మా రూమ్ వాళ్ళ అందరిది ఫైవ్ జీ ఎ ఆ పాప ఏంది ఏదో ఆలోచిస్తా ఉంది మళ్లి దిగేసింది అయితే ఆల్ దిన్ చేసింది మా నే ప్రా నందును గూడ ఏదో జెస్తున్నాడు అటు తిరిగి ఏ ఈ ఎం అయింది
రిషుడు గిల్లా ఓపిషన్స్
అయ్యో అయ్యో అయ్యో లేదు నా కనక్ట్ లోనే ఉంది ఉంది నాకు లేదు ఉంది ఉంది వస్తుంది నాకు నువ్వు అతే చెప్పు